ఎంజ్స్
ఇప్పడ్ కె ఈ ఇప్పుడే పిల్లలకి అన్నం తినిపి అన్నం తినిపిచినండి.
ఆహా.
వచ్చాడు బాబాయ్ వాళ్ళ ఇంటికి పంపించిన.
ఉమ్.
బాగా చికాక్ చేసిరని పంపించిన.
వర్క్ ప్రెజర.
ఆ
వర్క్ ప్రెజర్ ఉందా.
ఆ అటు అది ఇది నేర్చుకుంటున్నా కదా కొంచెం ఎక్కువే ఉంటది ఇగ. అదేస్
హోలీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి మరి?
హోలీ సెలబ్రేషన్స్ ముందు రోజు కలర్స్ తీసుకొచ్చి పిల్లలకు ఇచ్చిన
ఉమ్
ఆరోజు కూడా డ్యూటీనే ఉంది నాకు
అయ్యయ్యో
అంతకముందు అయితే మస్తు ఆడుకునేది
నేను జుసినా. మా సర్కిల్ అయితే ఫుల్ ఘోరంగా ఆడుకన్నారు కాకపోతే నేను ఫాస్టింగ్ ఉన్న కదా నా దగ్గరికి రాలేదు ఫస్ట్ చెప్పిన అసలకె నేను ఫాస్టింగ్ ఉన్న అలాంటివి ఆడను అని చెప్తే ఓకే లేని రాలేదు అక్కడికి ఆఫ్టర్నూన్ వరకు ఉండి వచ్చేసినయిగా ఘోరంగా అడిర్రు వాళ్ళు అయితే
ఎక్కడ హబ్ మన హాస్పిటల్ లో నేనా
ఊ అవును
ఆరోజు ముందు రోజు నేను బయటికెళ్తుంటే ఆంటీ వచ్చి నాకు మొత్తం పుసివెళ్ళి పోయింది. రేప్ నువ్వు రావు గదా ఈరోజు ఆడుకుందాం పటు అని పుసింది కానీ నేను ఆరోజు మైబాద్ కొచ్చిన గాని మన హాస్పిటల్ ల్ రాలే
ఓహో
వైట్ వేసుకుని వచ్చిన మా పెద్దఅమ్మాయికి అప్డేట్ చేపియ్యడానికి ఆధార్ అప్డేట్
హహహ హ హ
ఓ నువ్వు ఉన్నావు గదా నీ కాడికి వచ్చినా కదా నేను
ఉన్న నేను ఆక్కడనే ఉన్నా
అక్క వాళ్ళకాడికి మర్చిపోయిన
కదా దాంట్లో ఫస్ట్ డే యాడ్ అయ్యిండ్రు వీళ్ళు
ఆ మాసె మాకు ఇంకో కోడనే ఇచ్చిళ్ళు లేవు అప్పుడు లేదు ఇగ పేస్ట్ హాల్
సెకండ్ డే చాలా మంది ఆడిండ్రు ఫస్ట్ డే వీళ్ళు ఆడిండ్రు వీళ్ళు ఘోరంగా ఆడిండ్రు వీళ్ళు ఆ స్మైల్సు, ఆ పౌడర్ కలర్ వామ్మో
ఆ ఎగ్స్ ఇంకా
లా మళ్లీ ఓ ఒక సింగిల్ గా ఒక పర్సన్ కొద్దిగా లేటుగా వచ్చినా ఖతం బుక్
ఖతం ఇగ వీళ్ళందరు గుమీగూడి వాళ్ళను మొత్తం ముంచిరు
టూ డేస్ చుక్కలే అక్కడ అసల్ వెళ్తే నేనైతే
ఆ ముందు రోజు తెలీదు తర్వాత రోజు తెలీదు కదా
ఊ మళ్ళీ దాంట్లో కుకింగ్ కూడా చేసుకోన్నరు అక్కడనే ప్రిపరేషన్
దావత్ దావత్ దావత్
మ్మ్ అది వేరే అది వేరే అన్నీ వేరే వే డిపార్ట్మెంట్స్ వాళ్ళకి తర్వాతకి వర్క్ కూడా అట్లానే ఉండా కలర్స్ పడి వాళ్ళకు పాపం
అవును అయినా ముందు ఆయిల్ పెట్టుకోవాలి నేన్ మా ఒళ్ళకు చెప్పిన కొబ్బర్ నూనె పెట్టుకున్న తర్వాతనే కలర్స్ చూసుకోండి అప్పటిదాకా మళ్ళ పాత డ్రెస్ వేసుకున్న కనే పాతడ్రెస్ పాతడ్రెస్ అన్ని వేసుకొని మళ్ళీ ఉతికి మళ్ళా అవే ఏసుకుంటాల్లు
ఓహో
వాళ్ళంతే ఇక పిల్లలు
లాస్ట్ ఒక హెయిర్ ని కూడా వదిలిపెట్టలే అక్కడ వాళ్ళు అయితే వామ్మో ఫేసెస్ అయిపోయినయి మొత్తం బాడీ మొత్తం అయిపోయింది హెయిర్ మీద పడ్డరిగా మొత్తం కలర్ పుల్ గా కనిపించాలని
ఇంకా రా ఏం ఇంగో రోడ్ మీద ఆతీ హెడ్ బాత్ చేసినీయాలా
ఆఓ ఏ నేను కూడా అటు ఇటే తిరుగుతున్నా వాకింగ్ అయితుంది నాకు
పిల్లల్ సతాయిస్తరని చెప్పి మన నానమ్మ మీద కొంచెం గ ట్టిగ అరిసి తీసుకొని పోయింది పిల్లల్ని అన్నం పోయి మీద పెట్టేసి ఎల్పోయింది ఇగ చూసుకోమని చెప్పి
ఇంగో బలే ఉంది
ఆ డైలీ ఈ టైంకిి బయట పడుకునేది ఏమో కానీ తి ఆ ఒక త్రీ ఫోర్ అట్లా అయిందంటే ఇగ చలి పెడతది మామూలు చలి పెట్టదూ మళ్ళా ఎర్లీ మార్నింగ్ సిక్స్ కి వచ్చి బస్ ఎక్కాలంటే ఇగ చూడు ఇంగ ఎట్లుంటది నా కథ
ఆ సిక్స్ కి అట్లుండి ఎయిట్ నుంచి ఎండ కొట్టడం స్టార్ట్ అయితాంది ఇక టువెల్ కు ఘోరంగ ఇగ
నేను గ టీ కి బయటకి వత్తేనే అటుపోయిటు వచ్చే లోపు మళ్ళా ఏసీ అలవాటు అయినా కాంచి అసలు మామూలుగా లేదు
ఆ సేమ్ నేను కూడా ఆల్మోస్ట్ అక్కడుంటే ఏసీలోనే ఉన్నా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కగ ఇక్కడ ఇక్కడ కూడా ఏసీ ఉంది కాకపోతే అంత యూజ్
తక్కువ ఇగ అంత యూజ్ చెయరు అంతకు ముందు కొంచెం వేస్తేనే మసల్ పెట్టి ఊకే బన్ చేసేది ఇప్పుడు బంద్ చేసుడులేదు ఏం లేదు ఇంకా పెంచుదన్నా
నాకు అక్కడ ఉండి ఉండి ఏసీ లో అంత సేపు ఉన్నా కూడా అప్పుడప్పుడు స్వెట్ వస్తుంది మళ్ళీ ఏ ఇంకేం కాద ని ఇగ పెంచుతూనే ఉన్నా
మొత్తం పెంచి పెట్టుడు మా మా పేషెంట్లు ఏమో ఫ్యాన్లు ఎతేనే మాకు చలి పెడుతుందమ్మా వద్దమ్మా బంద్ చేయమ్మా అ
అదె అన్నాడు రెండు కేటగిరీస్ ఉంటాయి మళ్ళీ ఒకళ్ళకు ఫ్యాన్స్ కావాలి ఇంకొ ఒకళ్ళకి ఏసీ కావాలి
సంగతి మనం చెప్పాం కదా
ఉమ్ మా దాంట్లో పేరు షార్ప్ వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు మొత్తం స్కాన్ చేసేస్తారు
అంటే రూమ్ నాది చిన్నగా ఉంది కదా ఏమ్మంటే అర్థమయిపోతుది
రెండు ఉంటాయి కదా మళ్ళీ ఉట్టిగానే చూసిస్తారు వాళ్ళ బెడ్ కింద ఒకటి ఉంటది వాళ్ళ ఆపోజిట్ కి ఇంకొకటి ఉంటది
మాకేమో స్ట్రాక్ రూమ్ లో ఒకటి ఉంటది ఇచ్చాడు ఫస్ట్ మనం డోర్ ఓపెన్ చేయంగానే స్ట్రెయిట్ అపిస్తది కదా ఆ బెడ్ దగ్గర అక్కడ ఉంటది పైన సెంట్రల్ ఎసి లే కదా
తేతున్నారంట ఇన్ఫర్మేషన్ వచ్చింది టూడే వన్ డే వెళ్ళలేదు వెళ్ళకపోతే ఏమైంది అదంటే కొంచెం హెల్త్ బాలేక వెళ్ళలేదు ఏదో కొట్టింది అది వాపు వచ్చింది అందుకనే వెళ్ళలేదు వెళ్ళకపోతే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది తను అందుకోసమే రాట్లేదా నువ్వు కాల్ చేయి అసలు తను రావాలి కదా అంట అతారయి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత నాకు నవ్వొచ్చింది వా ఏమైనా ఉందో మనకు
వాళ్ళు ఉన్నారు కదా ఎవరు ఒకరు మా దగ్గ దగ్గరకి వస్తంది పుచిలు
ఆ ఆ అండి నేను కమలా గారు కాదు శ్రీనివాస రావ్
ఆహా కమలాకర్ కమలాకరే మా దగ్గరకు వచ్చిండు ఆయన వచ్చిండు మళ్ళీ ఏమం అంతకు ముందు ఒకసారి వచ్చి నెంబర్ ఇచ్చి పోయిండు
హ్మ్ హ్మ
త్త మళ్ళీ వచ్చి మళ్ళీ ఏమి ఆ నిన్నెనో మొన్ననో వచ్చిండు అవ ఏం పెట్టకని చెప్పినాంమని చెప్పి పోయిండు మళ్ళీ ఫోన్ చేతే ఫోన్ ఎత్తట్లే
గాంతేఇగ
మేము రమ్మన్ అయితే అనలేదకదా
ఉ
వాళ్ళకేమో మా కోపి తక్కువ వస్తుంది మేమి ఇంత అన్ని ఇట్ల చెపిచినక రిటర్న్ పోతే ఎట్లా ఇట్లా అని మీక అంటారు మనకు ఇక్కడ ఏమో అలా ఉండదు క్యాన్సిల్ కొట్ట మంటే క్యాన్సిల్ కొడతారు అంతే
వాళ్ళది కూడా అట్లానే ఉంది అక్కడ బదించ మేనేజ్మెంట్ తో వాళ్ళతో పడలేం అక్కడ వచ్చేద దాని వల్ల వస్తుంది కదా అమౌంట్
చరణ్య అక్క నోరు కాబట్టి సరిపోతంది కాని వేరేటోల్ల అయితే మాత్రం ఎప్పుడు బంధిస్తుళ్ళు
ఆ లేకుంటే నా అక్కడ వ చేయడం కాదు చాలా కష్టమే
ఆ
ఆ అక్క ఉంది కాబట్టి హై ఆ కొంచెం అట్లా మేనేజ్ చేసుక్ కుంటు వస్తంది
మళ్ళీ ఎల్లుండి మార్నింగే లేవళి పోవాలి నాకు పెద్దా టాస్క్ అయితంది మళ్ళీ నైట్ యేట్ వరకు మళ్ళీ ఇంటికి రావాలి
నాకేమో తొందరగా ఫాస్టింగ్స్ అయిపోతున్నాయని నా బాద్
అంటే ఉండాల్ ఉండాలని ఉంటదా నీకు
రూలేమీ ఉండదు అది నీకు ఇష్టం అయితే ఉండొచ్చు హ్మ డిపాన్స్న ఆన్ ఆవ్ మన ఒపీనియన్ మీద ఉంటది కదా మొత్తం ఇబ్బంది పెట్టద్దు వాళ్ళకి ఉండాలనిపిస్తే హాట్ ఫుల్గా ఉంటే అది
అంతేగాని ఉన్నంతాసేపయినా
హట్ ఫుల్ గు హ్మ మళ్ళీ కొంతమంది బ్రేక్ చేస్తారు సమ్ ఏమంటారు ఓపిక లేక వాళ్ళకి ఎక్కువ వాటర్ దూపాయి అట్లా బ్రేక్ చేస్తారు తెలిసి బ్రేక్ తెల్సు అదే మ్యాటర్ రివార్డ్స్ వచ్చే పోతాయి మళ్ళీ ఆల్మోస్ట్ ఏమంటారు ఆ ఎనర్జీ ఉంటది ఒక్కసారి ఉంట ఉంటున్నాం అంటే ఆటోమేటిక్ గా మొత్తం ప్లస్ లే ఉంటయి మైనస్ లు ఏము ఉండవ్ మనం తినే ఫుడ్ కోన్ నేనా చిన్నప్పు పూడు బాగా తర్వాత ఇగ బంచేసిన మా దాంట్లో లేదు అని ఆడుగు హా మాముూలు కాదు మన మొత్తం రఫ్ ఏ మాసు ఏంటిది స్కూల్ వేరే ఇంటి దగ్గర వేరే ఒక్కొక్కలా దగ్గర ఒక్కొక్క సెలబ్రేషన్ ఉండాలి మరి
స్కూల్ మేమ్ స్కూల్ లో ఆడుకున్నది మళ్ళా ఇటు కాలేజ్కి వచ్చంది ఇంటర్ టెన్త్ వరకు అయితే మాకు బ్యాచ్ ఉండెడిది మా గల్లీ బ్యాచ్ు మా కోసం ఒక వాళ్ళు లోపల ఉన్న కూడా తలుపులు దిగి మరి లోపలికి పోయి మొత్తం మూసి వచ్చేటళ్ళు
ఆ కాకపోతే కాలేజెస్లలో వాటర్ ఉండదు జస్ట్ కలర్స్
కళస్ ఏ ఉంటాయి మా ఒక పెద్ద ఆవులు వాడతావనికి పె కృష్ణవా అది ఉండేది దానిండా నీళ్ళు పట్టి పెడితే బాగా మస్తు ఆడుకుండది మేమైతే
మాకు అవైలబుల్ గా లేదు వాటర్ వద్దా అని చెప్పేారు అయితే గర్ల్స్ ఉంటారు కదా చమ్ ఇంటికి టప్పుడు ప్రాబ్లం అయితే వాళ్ళకి అని ఈసారి ఒక్కసారి మిస్ అయినా నేను ఆల్మోస్ట్ ఆ అయినా వాళ్ళు బాగా చేశారు
మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఈ హోలీ అనేది ఏం లేదు అంత ఉండది ఎగ్స్ పడి మామూలుగాండకపోయేది
ఆ అట్లానే ఉండదు ఇప్పుడే కొంచెం బోరింగ్ అయిను
ఊ వస్తా ఆడుకుంటలో సరే మరి ఉంటున్నా
ఉ సరే బాయరా
ఆ